ఉన్నారాంది ఆ బాగున్నం బాగున్నారండి. ఆ అందర్ అందరం బాగున్నారండి. మీ బాబు ఎలా ఉన్నారండీ? ఫ్యామిలీ అంత బా
మీ పిల్లలు ఎలా ఉన్నారు?
బాగున్నారంండి ఉమ్ ఉమ్ ఎక్కడున్నారండి ఇప్పుడు
మేము నేను ఇంట్లోనే ఉన్నానండి ఈరోజు ఏం వెళ్ళలేదు, ఉమ్ ఎండ చాలా ఉంది కదా ఆ అయిపోయినాండి క
హలో హలో చెప్పండి.
సరీ చేసాం కూరదిస్త హలో
అంతేనాండి పె మమ్మీ వాళ్ళు ఉన్ టె బేఫికర్ అండి మనకి ఈగ మమ్మీ వాళ్ళు ఉంటే అంటే మనకు బేఫికర్ అంటున్నా.
ఆ మనకి ఇగ వాళ్ చే చూస్ ఉంటర్ కదా నా బాబున్నడు కదండి నాకు అందుకోసం అని
అవునండి మ్ ఈరోజు ఏం చేస్తున్నారండి ప్రత్యేకంగా ఏం వంట చేస్తున్నారు.
ఉందండి బెండకాయి చార్ చేస్తున్నాము. ఇంక అదే సరిపోతున్నయి. అవునండి కొంచము నేను వీక్గా ఉంటున్నా అంటే కొంచం బలహీనంగా ఉంటన్నా మీరు అన్ని దాంట్లో ఫోన్లు బాగా పెడతారు కదా ఏమేం అంటే ద్రవ పదార్థాలు ఏమేమి చేసుకుంటారో ఒకసారి అడుగుదాము ఫుడ్ గురించి గుడా ఆహార పదార్థాలు కొంచం మీరు బాగా అన్ని రకాలుగా తింట అంటారు కదండీ.
అంటే అంత ఏం ఉండదండి ఏదో నార్మల్గా ఏదో అట్ల
అంటే అంటే సాధారణంగానే ఉండదు కదా కొంచం బాగా ఎలా ఉండాలి. ఏం దన్ని పద్ధతిగా చేస్తూ ఉంటారు కదా చాల్ రోజులైంది. ఒకసారి అడుగుదాం మాట్లాడదాం అనేసి చేసాను.
మ్ ఓకే ఓ చెప్పండి దేని గురించి అంటున్నారు అంటే వీక్నెస్ అట్లాంటి
బాగా పొ టే ఏమేం ఆహార పదార్ దాల్ తీసుకోవాలి.
ఆ అయితే ఆ ఏన్లే సింపుల్ అండి మన ఇంట్లో మా దగ్గర వంట సా వంట వ వంట గదిలో దొరుకుతద్ కదండి. కొంచం జీలకర ఆ సోం పూ చిన్న అల్లం ముక్క ఈ రోజు ట్రై చేస్తుంటా అండి అది మంచిగ కచ్చపచ్చ దంచి బాయిల్డ్ వాటర్లో ఏస్తాను.
మరిగే నీళ్ళల్లోనా అండి
యేసేస్తానండి.
ఆ
ఒక టెన్ మినట్స్ అది బాగా మగిలినంక అది వాటర్ మనకు కలరూ వేరే కలర్లో వచ్చేస్తదన్నమాట. ఆ ఆ వేరే కలర్లో ఆ వేరే పసుపు కలర్లు ఒక లాంటి ఆ డిఫరెంట్ ఒక వేరేంటి వేరే కలర్ లో వచ్చేస్తుది అప్పుడు బంద్ చేసేయాలి స్టవ్ బంద్ చేసాక అకా కొ కొంచెం అంటే గోరెచ్చగా ఉన్నప్పుడు ఆ వాటర్లో కొంచెం నిమ్మరసము అండ్ హని తీసుకుంటే సరిపోతదండి కలిపి తాగితే మనకు ఫ్రీ ఉంటాది స్టమక్ అంతా
ఆహా అంటే నేనేమో అందరూ ఆ ఏమంటారు ఆకులేది చాయ్ తాగితే తగ్గిపోతది పుదీనా అన్నా ఏదన్నా అని అందరు చెప్తా ఉంటారండి
ఆ అదే పచ్చాకులు అంటరు కదా అ అద అే గ్రీన్ టీ లా కంట పచ్చాకు
ఆ పచ్చాకులు అద అన్ని అంటారు కాగానీ మళ్ళీ ఎందుకు అలాంటి అన్నీ మీరై తే ఏం తవుతారండి
మేమైతే ఇదే జీలకర్ర సోంపు ఇదే వాటర్ తాగుతా ఎక్కువ కంపల్సరీ మార్నింగ కంపల్సరీ తాగిస్తా ఒోసారి మెంతు వాటర్ ఒకసారి ధన్యాల వాటర్ తాగుతా ఇగ చెపండి ఆ మనకు కే టైంని బట్టి మన అను
నేనైతె అప్పుడు తులసి నీళ్ళు తాగేదండి
తులసి నీళ్ కూడా మంచినే ఉంటుందండి
తులసి నీళ్ళు ఎప్పుడైనా బాగా సర్దయినప్పుడు కొన్ని పసుపు నీళ్ళల్లో ఏసుకొని మరగబెట్టుకొని కొంచెం తాగేది
ఉ అదే అదే అది కూడా మంచి అంటే ఆ అందరు బ అందరు చేళడానికి సరిపోవాలి కదా తట్టుకునే శక్తి ఉండాలి కదా ఒక ఒకటి కొంచెం ఏమైనా రకరకాలుగా ఉంటాయి కదా కొంతమందికి మోషన్స్ అ అరు ఎడ్డే కంటర్ ఆటర్ కదా
అవునండి
మన శరీరాన్ని తగ్గట్టు తీసుకుంటే ఏం కాదు
ఆహా ఇంకా మళ్ళీ తర్వాత సాయంత్రం ఏమన్నా తీసుకుంటారాండి
సాయంత్రం ఏము తీసుకోం కానీ సాయంత్రం మామూలుగా సూప్ లాగా ట్రై చేస్తాను స్వీట్ కార్న్ సూప్స్ ఉంటాయి కదా చాక్ల ఉంటు కద ఆ ఆ అవి ఆ అవి స్వీట్ కార్న్స్ ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్ ఆ అలా అంటే తీసుకుంట చాలా వరకు ట ఇ ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఎక్కువ
అన్నము వండేటప్పుడు గంజి కూడా చాలా బాగుంటదింటారు కదండి
అవున అవును అయితే ఆ మనకు జ్వరం వచ్చినప్పుడు నవ్వే తీసు తీూసుకుంటే ఎక్కువ
ఆహా
నోటికి ఏమిీ తినబద్దు దు కాద ఆ టైంలో గంజి అంటరే అ గంజ నీళ్ళు ఉప్పుేసుకొని అల్లా కొంచెం పెరుగు
కానీ అప్పుడు పాతకాలంలో అయితే అవే మంచిదనేవారు కానీ ఇప్పుడైతే అండి అవన్నీ అంతా ఆష ఓల్డ్ ఫ్యాషన్
ఆ ఆ మనము సూప్ సూప్ అంటాం కదా సూప్ సూప్ అంటాం కదా సేమ్ అదే గల్జీలో స్వీట్ కార్ట్ అవన్న సరిపోతుదండి మొక్కజొన్న కాంకులు కొంచెం క్యారెట్ అవిసి కొంచెం ఉడకబడితే సేమ్ అదే సూపు అవుతుది
ఆహా కానీ అప్పటి వాళ్ళకిమి మాది కానీ ఇప్పుడ అంతా ఇక పాష్ అట్లా ఇట్లా అని
అవునవును మరి అప్పటికాలం ఎంత గట్టిగుంటుండే ఇప్పటికి మనకు తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు ముసలాలు ఉంటారు వాళ్ళకి ఇప్పటికిీ చూపు మంచిగా కనపడుతున్నది ఆ ఆ ఆ ఇప్పుడు వా వాళ్ళ జొన్న రొట్టె రాగి గియన్ని బాగా తింటారు కదా
ఆ
చూపు మంచిగా కనిపిస్తుంది వాళ్ళకి ఇంకా మనకి ఏజ్నే సరిగగా ఒక్కోసారి కనిపించదు
ఆ అరికలు కొయ్యలు అవన్నీ కూడా అంటారు కదండి మీరేమన్నా తింటారా మీ వాళ్ళకు పెడతారా
జొన్న రట్ట తింటామండి రాగి జావాద్ అవుతాము జనరేట్ నైట్ కంపల్ సార్ మీ మా ఇంట్లో చేస్తారు ఇంట జండరట్టటి
ఆహా
కంపల్సరి జొండ రొట్టే రాగి జావా
మా నాన్నకేమో గోధుమ రొట్టటి చేస్త మొత్తాము అప్పుడప్పుడు జొన్న రొట్టటి చేస్తామండి అంతే ఇక అరికెలు పిరికెలు అవన్నీ తినలేడు మా నాన్న ఇంకా అవన్నీ చేస్తాం అనమాట అయితే అదే నేనే కొంచెం బలహీనంగా ఉన్న నైనే కొంచెం బలహీనంగున్న చిన్న బాబున్నడు కదా మీకేమన్నా తెలిసినవి ద్రవ పదార్థాలు గానీ ఫ్రూట్స్ అవి పండ్లు ఏ రకంగా తీసుకుంటారం అడి మీ
ఆ ఫ ఫ్రూట్స్ అంటే ఎక్కువ కొన్ని నేను మామూలుగా జ్యూస్ లాగా ఎక్కువ చేసుకుంటు ద్రవ జ్యూస్ లాగా ఎక్కువ తీసుకుంటా
కానీ మరి అట్లా ద్రవం చే కుంటే వేస్ట్ కదండి పి
వేస్ట్గా అంటే ఇట్లా మనం తినలేము ఒక ఒక పీసు తినలేకపోతాం కదా
హ వద్ద పకం చాలా అట్టుందండి మీకైతే
ఇ చూేస్తే పిల్లలు కూడా అందరికి ఇచ్చేస్తారు పిల్లలు కూడా అందరు అం ఫ్రూట్స్ ఇష్టడారు కద వాళ్ళు కూడా ఇష్టముండ కదా అది జ్యూసెస్ కొంచెం హాని ఏమన్నాేషిస్తే తినేస్తారు అదే ఫ్రూట్ మ అంట అవి పెట్టి పెట్టి అదంతా కలర్ చేంజ్ అయిపోతాదండి మొం
అవునండి అవునవును అదే బీట్రూట్ తింటే మంచిదన్నాదానండి బీట్రూట్ ఫ్రూట్ జ్యూస్ తాగాాలంటేనే కడుపులు తిప్పుతుందిండి రక్
ఆ తిప్పుదు కానీ బీట్రూట్ ఎప్పుడ బీట్రూట్ ఒక్కటే దానికి ఓకే మన్నయాడ్ చేయాలంట ఒక కూడా తినలేము మనము దానికి కొంచెం క్యారెట్ అన్నా ఆపిల్ అన్నా ఏదన్న యాడ్ చేసుకొని దానికి కలిపి తింటూనే బాగుంటది
ఆహా
అల్లా కొంచెం అల్ల అల్లం ముక్క వెయ్యాలి ఎప్పుడైనా జ్యూస్ చేసుకుని అల్లం ముక్క కొంచెం నిమ్మరసం పిండి చేేసుకుంటే బాగుంటది టేస్ట్
అవునా అండి నేను అదే మా అంబికయారి తోటి కూడా పచ్చ మామిరికాయలు అట్లా కూడా జ్యూస్ చేసేది కాగానీ పిల్లలు ఎక్కువ ఇష్టపడి తాగరు నాకే తాగాలనిపి అది పిల్లలు ఏం తాగుతారండి
అదే కదా అండి.
హ్మ్ ఇగ ఇడ్లీ దోశ ఇవన్న అంటే ఇవి మామూలే గాని. పంలేలో తినాజిన ఉన్నానే సీ
చాలా వరకు ఇప్పుడు అందరు పిల్లలు ఇష్టపడారు కదా ఇప్పుడు బొప్పాయి ఉంటా ది జామా అంటారు ఇవన్నీ చాలా మంది తినరు పిల్లలు కూడా ఇష్టపోలే ఎక్కువ పావుడు అన్ని చూసే కదా ఇప్పుడు రసాలు తీసుకొని తాగుట చేసుకుంటారు ఆడమే
అవునువును.
అట్లా కొంచెం కొంచెం ఎక్కువ గ్లాస్ కాకుండా చిన్న గ్లాస్ లో ఇస్తే తాగేస్తారు అంతే
అదే పిల్లలకి ఎక్కువ ఏది పెట్టాలి అనేసి మా వారు కూడా ఎక్కువ తిననే తినడండి మా వారు కూడా ఎక్కువ పండు తిననే. తినడు ఇ అవి ఇవి జ్యూస్లు చేయాలని అనుకుంటా గానీ ఇగ అంత చెయాలంటే ఓపిక ఉండదు కదంటే ఏదో కోసి అక్కడ పెట్టేసి తింటారు. నా ఆలోచన ఉంటది.
అన్ని ఆరోగ్య సమస్యలు వస్తయండి.
ఆ అదే బలహీనంగా ఉన్నాము మీ కెమనా తెలిసినయి ఉన్నాయా అన్నట్టు మాట్లాడదామని చేసి ఇంకా ఎవరైనా బాగా ప్రిపే. పే చేసి వాళ్ళు ఉన్నారా అండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా.
లేదండి నార్మల్ గా ఆహ్ ఆహ్
పద్దతిగా ఏ టైమ్ లో ఏ సమయంలో ఏం తినాలి ఏందన
ఏం లేదంటే ఇప్పుడు అన్నీ మనకు ఫోన్లోనే వస్తున్నాయి కదండి అవి వచ్చినప్పుడు చూసి దాన్ని ఫాలో అవుతాం అంతే.
ఫోన్ కి కూడా అంటే కొన్ని కొన్ని అందరు పడతాయి కొన్ని. పడవ్ కదండి అందుకోసమనే ఆలోచన.
కొంచము తిని చూడాలండి అది ఓకే మనకు సెట్ అయితది మనకు సరిపోతుంది అంటేనే మనము ఎక్కువ తీసు కాదు
హ్మ్. అదే అట్లనే ఆలోచన చేసుకుంటూ చే ద్దాలే అని ఫోన్ చేసి అండి ఇంకా అందరు. బా బాగున్నారండి పిల్లలు
ఆ అంతా మంచిగున్నారు అంటే బాగున్నారు ఏం లేండి మంచి డ్రై ఫ్రూట్స్. బాగా తీసుకోండి నువ్వులు పల్లీలు. అవి బాగా బెల్లం కలిపి తీసుకుంటే మంచిగా ఉంటుందిండి మనకి
ఆహా ఎండిన పదార్థాలంటురా ఊహూ
అవి బాగా తింటే సెట్ అయిపోతాయిండి వాటర్ కూడా మనం ఎక్కువ తీసుకోవాలి నీళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటది
ఇక వాటర్ తావాతే ఊరికే పోవాల్సి వస్తుంది అని కూడా బద్దకం అండి చాలా
అది అదే ఇదే
ఇంకా సరే అండి మళ్ళీ ఇంకేమన్నా ఎప్పుడైనా ఏమన్నప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను తాను
ఆ సరే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి.